హలో హలో హలో
హలో హాయ్ అండి
హలో
హలో అండి
హలో
హలో
హలో హలో హాయ్ వినబడట్లేదా అండి మీకు నాకు అసలు నీ వాయిసే వినిపించట్లేదు నాకసలు మీ వాయిస్ అనిపిస్తలేదు స్పీకర్ రాదా అండి
లేదండి రాదు
ఆహా చెప్పండి తిన్నారా ఆ క్లారిటీ ఉంది తిన్నారా అండి
ఆ మీరు ఇందాక మూవీ స్టోరీ అడిగిండ్రు కదా అన్న
అవును అడిగినా కానీ మీరు చెప్పలేదు
ఆ బాగుందండి మూవీ మీరు చూడండి
చూస్త కని నా దగ్గర లింక్ లేదండి
ఓ అవునా
ఆ మూవీ రూల్స్ లో ఏమని కోట్టాలండి
మూవీ రుల్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్
లేటెస్ట్ మూవీస్ అని కొట్టాలా
లేదండి డైరెక్ట్ లింక్ ఓపెన్ అవుతది
ఎంఓ విఐ అని కొట్టి ఆర్ యు ఎల్ఈఎస్ అని కొట్టాల అండీ
ఆ అవునండి నేను మీకు లింక్స్ సెండ్ చేస్తాను
అవునా సరే అంది తిన్నరాండి మధ్యాహ్నం లేద
న్ మీరు తిన్నారా
ఆ తిన్నాం కవర్స్ లేవు ఆహా లేవు లేవు ఎక్కడ ఎక్కడా ఉసర పక్కనాడు ఇడా ఇడా పక్కన ఆ చెప్పండి కస్టమర్ అండి అందుకే ఇక్కడ హలో
ఆండి ఈ మూవీలో హీరో చాలా సైకో ఉంటాడండి
ఆ అది ఓవర్ ఎఫెక్షన్ ఏమో కదా అండి ఓవర్ లవ్ అనుకుంట తన పైనా
లేదండి ఆయనకి కొ కొంచెం మెంటల్ ఇష్యూ ఉంటుందండి చిన్నప్ ప్పటి నుంచి వాళ్ళ మదల్ చనిపోతది అయితే ఆయనను ఎవరు టేక్ కేర్ చేసే వాళ్ళు ఉండారన్నమాట
ఆహా
అయితే హీరోయినే వాళ్ళు అత్తమ్మ కూతురు అదే హీరోయినికి మమ్మీ డాడీ ఎవరు ఎవరు ఉండారనమాట వాళ్ళ మా మమయ్యే తీసుకొచ్చేస్ స్టడింటికి
అంటే వాళ్ళ అంటే డాడీ సైడ్ నుంచా మమ్మీ సైడ్ నుంచా
మామ్మీ సైడ్ నుంచి
మా మరి వాళ్ళ మమయ్యకి ఇష్టం ఉంటదా వన్నీ చేసుకోవడం పెళ్లి
ఆ ఇంకా తినకి ఎవరు ఉండరు కదాండి అయితే ఇంకా నా కొడుకుకే ఇచ్చి పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి అతను అనుకుంటాడన్నమాట
ఓ హీరో వాళ్ళ డాడీనే తీసుకొని వస్తాడా ఆమెని
ఆ అవును ఊర్లో నుంచి తీచ తీసుకొచ్చేస్తాడు తీసుకొచ్చేసిే వీనికి అప్పటికి కొంచెం మెంటల్ ఉంటది
ఆ అంటే హీరో తనని లవ్ చేస్తాడా
లేదండి హీరో దగ్గర వాళ్ళ మమ్మీ చనిపోయినాక ఇంకా అమ్మాయిలు ఎవరుూ ఉండ రూ కదా టేక్ కేర్ చేసే వాళ్ళు ఇక బయ ట సొసైటీకి కొంచెం దూరంగా బతుకుతాడ అనమాట ఎప్పుడు ఒంటరిగా ఉండడం
అది ఎవరు అమ్మాయి వలు ఎవ్వరు ఫ్రెండ్స్ ఏం లేకుండా తన తానే చేసుకుంటూ ఉండిపోతాడు
ఆహ్ అయితే అతని దగ్గర ఒక చిన్న డాల్ ఉంటది
వాళ్ళ మమ్మీ ఇస్తద ఆది
లేదు అతనే ఇష్టం తోటి కొనుక్కుంటాడనమాట దానికే దాన్నే బాగా చూసుకుంటాడు అది ఇంకా వాణికి కొంచెం మెంటల్ ఉంటది కదా ఇగా ఇగ వానికి దానికి తినిపించుకుంటూ ఏదున్నా దానికి చెప్ప పోవడం దాంతో ఆడుకోవడం అట్లా చేస్తే ఇగా టైమ్ లో హీరోయిని వీళ్ళ ఇంటికి వస్తది అనమాట
అంటే ఇప్పుడు హీరోయిన్ లవ్ చేస్తాడా అయినా
అయితే ఇంకా చిన్నప్పటి నుంచి ఒక ఒక అమ్మాయి వీనికి పరిచయం అవుతది ఇంకా వాళ్ళ డాడీ రాంగనే చెప్తాడు అనమాట ఇకు ఈమనే ని పె అంటే కాబోయే వైఫ్ ఈమన్ మం చిగా చూసుకో నువ్వు అని చెప్తడు ఇంకా వైఫ్ అని చెప్పే సరికి యాక్సెప్ట్ చేస్తాడు ఇంకా ఇక అప్పటి నుంచి ఇక ఈమను పిచ్చిగా లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు
పెళ్లి కాకముందే లవ్ చేయడం
చిన్నప్పటి నుంచి అండి చిన్నప్పటి నుంచి
అంటే చిన్నప్పుడు తోలుకొస్తారా ఆ తనని
ఆ చిన్నప్పుడే అంటే స్కూల్ స్టేజ్ లనే తోలుకొస్తాడు అన్నమాట
ఆ నేను అవునా నేను పెద్దగా అయినంక తోలుకొస్తారేమో అనుకున్నా
మ్
చిన్నప్పుడు తోలుకొని వచ్చి తనని వైఫ్ అంట అని చెప్తారేమో
ఆహ్ వీడి ఇంకా అదే ఫిక్స్ అయిపోతడు అయితే హీరోయిన్ కి ఊళ్ళ ఉన్న ఇప్పుడు ఒక చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ఉంటాడు అన్నమాట
మీ వాయిస్ కట్ అవుతుందండి క్లారిటీగా వస్తలేదు కొంచెం చూసుకోండి
అయితే చిన్నప్పుడే హీరోయిన్ని వి ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆహ్ ఇనిపిస్తుంది చిన్నప్పటి నుంచి హీరోయిన్ని
ఒక చి ఇంటి పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా
అవునా
అట్లా హీరోయిన్ కి ఒక ఫ్రెండ్ ఉంటాడు అన్నమాట హీరోయిన్ వాళ్ల మమ్మీ డాడీ చిన్నగా ఉన్నప్పు డే చనిపోతారు యాక్సిడెంట్ లో
ఆహ్
అంటే అయితే ఈమనీ వీళ్ళ అమ్మమ్మ చూసుకుంటది అన్నమాట
అదే ఇప్పుడు వీళ్ల వీళ్ల నాన్ వీళ్ల నాన్నమ్మ వీళ్ల అమ్మమ్మ
ఆహ్ అది చూసుకుంటే ఇంకా ఆ అవును ఇట్లా అన్న చెల్లల పిల్లలు ఉంటరు
ఇద్దరి కమ్మ వాళ్ల అమ్మమ్మ దగ్గర ఉంటే వాళ్ల మామ వచ్చి నేను తీసుకెళ్తా నేను చూ
ఆ వాళ్ల అమ్మమ్మ కూడా సడన్ గా చనిపోతదండి అయితే ఇంక ఈమని ఎవ్వరు చూసుకోడానికి లేరు అని చెప్పేసి సి టికి తీసుకొచ్చేసుకుంటాను నేనా
ఆ
అయితే ఈమె చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తది
ఉమ్ అంటే వాళ్ళు పక్కపక్కనే ఉంటారేమో అవునవును అంటే వాళ్లకి ఉమ్ పక్కపక్కనే ఇండ్లుంటాయేమో
ఆ చి వాళ్ల ఊర్లో పక్క పక్క ఇండ్లు అన్నమాట
మీ వాయిస్ సరిగ్గా ఇనిపిస్తలేదండి
మీది నాకు బానే ఇనిపిస్తుంది అండి
నా దగ్గర సిగ్నల్ ఉంది మీ దగ్గర సిగ్నల్ లేదేమో అందుకే కట్ అయిపోతుంది వాయిస్
నా దగ్గర కూడా మస్తు సిగ్నల్ ఉంది అండి
మరి ఎందుకండి కట్ అయితుంది అసలా నాకు సరిగ్గా వినిపించట్లేదులే పోతే నేను ఎందుకు చెప్తాను మీకు
మ్
మొత్తం వాయిస్ వినిపిస్తలేదు వాయిస్ వినిపిస్తలేదనే ఉంది ఆ
అయితే అట్లా వానికి చిన్నప్పటి నుంచే సైకోయిజం ఉంటది అన్నమాట
ఆ అదే ఎవరిని యాక్సెప్ట్ చెయడు యాక్సెప్ట్ చేసినోళ్లని వదులుకోడు అదే తన మెంటాలటీ ఏమో
పెద్దగా అయినాక ఈమె లవ్ చేసిన అతనుతోటి మ్యారేజ్ చేసుకుందాం అని కుట్టారు అనమాట అది
ఆ
అయితే అది వీటికి తెలిసిపోతుది ఈమె వాని లవ్ చేస్తుంది పెళ్లి చేసుకుందాం అని కుంటుంది అని చెప్పేసి
ఎప్పుడు అంటే చిన్న ఏజ్ లోనేనా పెద్ద ఏజ్లానా
పెద్ద ఏజ్ మ్యారేజ్ స్టేజ్ లో
ఉమ్ మారజ్ స్టేజ్ లో తెలుస్తదా ఈమెకి
ఆ తెలిస్తే ఏవన్నాను వాని ఇష్టపడుతుంది నన్ను ఇష్టపడట్లేదు అని వాని మీద కోప ప అంతా వీళ్ళ మామయ్య మీద చూపిస్తది దీనికి వీళ్ళ మామయ్య అంటే కానీ ఇష్టం ఉంటాదండి వీని బాగా కొడతాడు వాళ్ళ మావయ్య వాళ్ళ డాడీని బాగా కొడతాడు
ఎందుకు
నువ్వే నాకు వైఫ్ అని చెప్పినావు ఇప్పుడ ఆమె వీరయనని పెళ్లి చేసుకుంటుని చేసుకు కుంట అంటుంది అని చెప్పేసి కొడతాడండీ
ఆ
అయితే నా వల్ల మా మామయ్య సఫర్ కావద్దు అని చెప్పేసి ఇంకావన్నీ పెళ్లి చేసుకుంటాదీ
ఉమ్ ఓహో మామయ్యని ఊకే టార్చర్ చేస్తుందంట అని చెప్పి చేసుకుంటదా ఆ పిల్ల లే
ఆ అవును
మా మామయ్య కోసం చేసుకుంటారేమో అంటే తను తను అతను వదిలేస్తుందా లవ్ చేసిన అతన్ని
ఆ లేదండి ఆయనను వదిలేదండి లాస్ట్ కి మళ్ళీ ఆయనను కూడా పెళ్లి చేసుకుంటారు
మరి ఈయన
ఈన పిచ్చోడుగాద
ఈనా మరి
అయితే మ్యారేజ్ అయినాక మ్యారేజ్ అయిపోతుది కదా అండి మ్యారేజ్ అయినాక కొన్ని ఇయర్స్ అయితే ఫైవ్ సిక్స్ ఇయర్స్ అట్లా
అ
ఏమంటే వీనికి మస్తు పిచ్చి అంటే ఫుల్ ఇష్టం
ఇష్టం గం సైకో సైకో వేస్తాడు
ఆ ఆమెని సిగరెట్ తోని కాల్చడం కొట్టడం అట్లా చేయిస్తాడు అంటే సైకోయిజం లవ్జ్ చూపిస్తాడు మొత్తం
ఆ
స అయితే ఈమె ఒక ప్లాన్ వేసుకొని వన్ వీక్ దీనికి కనిపించకుండా పోతుందండి
ఆ
అయితే వాడు కనిపిస్తలేదని ఇంకా చోడు అయిపోతే ఆమె సడన్ గా వస్తే ఆమెను గుది చంపిస్తాడు.
చంపేస్తాడా
ఆ అంటే గ్లాస్ తీసుకొని నెత్తికి కొడతే ఆమె అన్కాన్షియస్ లాకి వెళ్ళిపోతుంది. అ
మళ్ళా హాస్పిటల్లో జాయిన్ చేస్తే
ఇక ఈయన నన్న కొట్టిండు అని చెప్పేసి మకు కేసేస్తుంది అంటే పక్కన రెంటర్స్ ఉంటారు కదండి పక్కన ఫ ఫ్లట్ పక్కన వాల్ ఈయన గట్టి గట్టిగా అడుస్తుందని కంప్లైంట్ చేస్తార అనమాట పక్కన ఉన్నవాళ్ళు
ఉ
కంప్లైంట్ చేస్తే ఇంకా అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి విననికి అరెస్ట్ చేయడం అట్లానే కొంచెం కేసు అయిపోతుది. లాస్ట్ కి వీళ్ళ చైల్డ్ హుడ్ లవర్ ఉంటారు కదా
అవును
ఇంకా ఏదైనా పెళ్లిగ వేసుకుంటుది వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్నమాట లాస్ట్ కి
అవునా సరే అండి
సరే అండి
సరే అండి బాయ్ అండి
ఓకే
ఉ